బాగున్నారా ఏం లే మీరండి
తిన్నార
తిన్నామండి మీరు తిన్నారా
ఏం కూరండి
పప్పండి మీదండి
మాది మటన్ అండి నాకు మటన్ అంటే చాలా చాలా ఇష్టం నీకు
నాకు కూడా ఇష్టం అండి కొంచెం నాకు పెడతారండి
ఆ తప్పకుండా ఏ పెడతామండి
ఉ హు మీ పిల్లలు ఏం చేస్తున్న రండి
ఆ పడుకున్నారండి మా పిల్లల అయితే ఫుల్లు అల్లరి చేస్తా చేస్తారండి అసలు ఘోరంమైన అల్లరి చేస్తారు అయితే ఈరోజు మా మాఇంటికి వాళ్ళ అత్తమ్మ వచ్చిందండి హాస్టల్ నుండి
అవునా అండి ఏం పెరండి
పేర్లు అట్లా పర్సనల్ మాట్లాడుకోదు దడి ఆ ఆమెతే ఆమె టు గోలా గోలా ఉంటుందండి ఇగ మాకు
అవునా టాబ్లెట్ వేసుకుపోయిరా అండి
వేసుకుంటానండి
వేసుకున్నారా ఇయల ఏడ్లస్ట్ స్పెండ్ చేశారండి డే అంతా
ఆ ఈరోజు బానే ఉంది పొద్దున్నే లేవడం పిల్లల్ని స్కూలుకు పంపడం మామూలుగా ఇంట్లో పని చేసుకోవడం కూర్చోవడం లేవడం అంతేనండి
మీకు చికాకు లేవదాండి ఇంట్లో పని చేసి
లేస్తది ఏం చేస్తాం
అంతే అంట్రా
ఆ కొంచెం సౌండ్స్ అయితుంది దూరం వస్తరాండి
ఆ వచ్చానండి
ఆ మీది ఎలా జరిగింది ఈరోజు
ఈ రోజు హాస్టల్ నుంచి ఓచ్ చ్చనండి
హు
బానే గడిచిందండి ఈరోజు
అవునా ఏమేం చేశారు
ఏం లేదండి తినుడు కుసునుడే అండి
తినుడు కూసునుడేనా ఇంట్లో ఏమైన చెట్లున్నాయా
మేము చెట్లు పెంచుకుంటాం కనీ అవి చనిపోతాయండి ఉత్తినే చేతుల నా చేతుల
మిక్ పర్యావరణం అంటే ఇష్టం ఉండదా
ఇష్టం ఉంటది అండి
హు మగుడిష్ ష్టం పార్కుకి ఎల్లారా ఎప్పుడన్న
ఏ ఏళ్లలేదండి
పార్క్ కే ఏళ్లలేదా ఇంతవరకు
వెళ్ళలేదండి
నేనైతే మా పిల్లని తీసుకొని పార్క్ వెళ్తానండి వాళ్ళు ఉయ్యాల ఊగుతారు జారుడు బండ మళ్ళీ ఒక ఒకటి ఉంటుందండి పెద్దవాళ్ళు కూడా ఉయ్యాల ఊగేది ఇటు సైడ్ ముగ్గురు కూర్చుంటారు ఇటు సైడ్ ముగ్గురు కూర్చుంటారు ఆళ్ళకి కుతుంటేనే అది ఉయ్యాల ఊగుతంటది దాని మీదకేక్కంగనే మేం హైదరాబాద్ లో వెళ్ళామండి అది ఎక్కగానే ఆ అది ఉయ్యాల ఊగేఉడుగుకి మన గుండె డబడబా అని కొట్టుకుంటదండి ఫుల్ టెన్షన్ అవుతుంది అసలు మళ్ళ చిన్నపిల్లలు బానే ఉంటరు కానీ నాకు భయం అయితుందండి
అసలు మీ లైఫ్ అంతా ఎంజాయ్ అనుకుంటాగా అండి
ఆ మా లైఫ్ అంతా ఎంజాయ్ ఏ మీది లేద అండి
ఆ ఎంజాయ్ ఉందండి మస్తు స్పెండ్ చేస్ స్తున్నారుగా మీ పాప వాళ్ళతో
అవును ఆ మీకు ఏమన్నా మూవీస్కిె వెళ్లార ఈ మధ్య
ఇంకేంటండి
ఇంకా ఏమన్న మూవీస్కెళ్లార ఈ మధ్య
ఏవర్నన్నా
మూవీస్ మూవీస్ కెల్ ఈమధ్య సినిమా సినిమలో చుస్ సరేమన్నా
రాజ్ సబ్ మూవీ కి పోయినండి స్టోరీ మాత్రం మామూలుగ లేదండి
ఎం స్టాపు
రాజ్ సబ్
రాజ్ సబ్ ఆ బాగుందా
బాగనే ఉందండి ప్రభాస్ అండి బాగనే ఉంది
బాగుందా
హు మీరు చూడండండి బాగనే ఉం ది
ఆ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేత్తర మాకు స్టోరీ
అంటే ఇప్పుడు చేస్తే ఆ షార్ట్కట్లు అది మొత్తం ఒక రాజకీయం గురించి అండి అంటే ఒక ఫైట్ అది
ఫైట్ ఆ సరే చూ స్తానండి
చూడండండి మర్చి ప్పకుండా చూడండి
తప్పకుండా చూస్తామండి మీరు ఏదన్న టెంపుల్ కేళ్ళార రండి
ఆ వెళ్ళానండి కొరివి టెంపుల్ అని మా దగ్గర ఉంటది మా ఊరు దగ్గర
హు ఎల్లార ఎలా ఉంటంది అడా
ఏ బాగానే ఉంటుందండి మీరు కూడా ఒకసారి రండి లొకేషన్ షేర్ చేస్తా
ఆ సరే ఓస్తామండి కొరివిలో ఏమీ ఏ దేవుడుం
ఇంకా అండి
కొరివిలో ఏ దేవుడు ఉంటాడు
కొరివి వీరభద్రస్వామి
ఆ హా భద్రకాళి వీరభద్రస్వామి అ మూవీ ఉంది చూడండి ఒకటి వీరభద్ ద్ర స్వామి వీరభద్ర స్వామి మీదనే ఏదో మూవీ ఉంటాదండి
ఏం మూవ్ ఏం మూవ్ అండి
వీరభద్ర స్వామి అని ఏదో మూవీ ఉంటది కాని గుర్తుకు రాట్లేదండి నాకు
థింక్ చేయండి అండి గుర్తుకొస్తుంది
మీకు ఇష్టమైన మూవీ ఏంటి
నాకు ఇష్టమైన మూవీ డార్లింగ్ మూవీ అండి
ఆహ ప్రభాస్ ఫ్యాన్ ఆ మీరు
ఆ ప్రభాస్ రాన్ అర్జున్ రెడ్డి కూడా బాగానే ఉంటుందండి
ఉహు అర్జున్ రెడ్డి అంతా యూత్ యూత్ చెప్తున్నారండి
ఇంకా అది అజ్ అది విజయ్ దేవరకొండ పెళ్ళి అయ్యి చూసారండి
విజయ రాకు ఆ చూసాం చూసాం రష్మిక మందన తోనే గదా ఉ చూసాము వాళ్ళు బాగు ఉన్నరు వాళ్ళ ఆ వాళ్ళ జన్ అంత బాగుందండి
అవునండి
వా అది విజయ దేవరకొండ ఒడ్డానం చోలకమ్మలు దండలు ఇవన్నీ వేసుకునేసరికి బాయ్స్ కి షాక్ అయిన నండి
అవునండి వాళ్ళు ఇగ కొత్తం ఓల్డ్ ఇజ్ గోల్డ్ అనేది చేశారు వాళ్ళ పెళ్ళి
అవును పాతకాలానికి సరిపోయేలాగా చేశారు
అవునండి ఈ జనుమకు సాలు అనుకున్నరండి మా ఫ్రెండ్స్ అందరూ నేను
ఈ జన్మకు ఆ ఈ పెళ్ళి చాలు అనుకున్నారా మీరు కూడా అలానే చేసుకుంటారండి
ఆ చి అసలు మ్యారేజ్ మీద ఇంట్రెస్ టిల్లే డన్ని
అవుహా అయి అయి రేష్మి ఇంకా మందన్ గుడా చాలా బాగుందండి
అవునండి చాలా ఆమె అసలు అందగత్ టెన్త్ రష్మిక అందరి తర్వాత అతను
ఆహా అవునా
హు
ఏవన్నా పెళ్లిళ్లు ఉన్నాయండి ఈ మధ్య మీకు
ఏ మొన్న నే ఒక పెళ్ళి అయిపోయింది ఈ అన్నా ఒక పెళ్లి అయిపోయింది మా రిలేషన్స్ ల
ఆ పెళ్లికూతురు ఆ కాస్ట్యూమ్స్ ఇట్ల సేమ్ విజయ్ దేవర కొండ రష్మిక మందన లనే ఉన్నాయా
అట్లా ఏమి ఉండదు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వాటి ఇప్పుడు అట్లా చేస్తే అందరు ఏమనుకుంటారు అండి విలేజ్ కాబట్టి అట్లా చేయరు సిటీలో అయితే చేస్తారు
ఉహు విలేజ్ అయితే చేయకూడదు అండి అలా
ఆహా చెం వేరే వాళ్ళు ఏమనుకుంటారు
అంటే మీరు పల్లెటూరులో పల్లెటూరులో ఉం టారు పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందండి
ఎ బానే ఉంటది గనీ సిటీ మైండ్ సెట్ అండి వాళ్ళాయి ఎక్కువ ఉండదు విలేజ్ మైండ్ సెట్ వేరు
ఉ మీరు వినాయక చవితి
ఏమనుకుంట్రంటే పనులు కూడా చేయరు ఒకరు కోసం మనం బతికేటట్టు ఉంట్రూ ఇక్కడ వాళ్ళేమనుకుంట్రు వీళ్లేమను కుంట్రని ఏం చేయరు
అంటే ఎవరైనా ఏమన్న అనుకుంటారని వాళ్ళు ఉన్న మనసులోన్న అభిప్రాయాలని వదిలేసుకుంటారు
ఆ అంతేకాని సిటీ లైఫ్ అయితే వాడ్ ఎవడేమ అనుకున్నా నాకు సంబంధం లేదని వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు
అయితే మీక్ సిటీనే ఇష్టం అన్నమాట
నాకు రెండు ఇష్టం ఉండదండి
రెండు ఇష్టం ఉండదా మరి ఎక్కడ ఉంటరా అంతర్ది
ఆహా రాబోయే క్కని నాక్ కరెంట్ కానీ నాకు ఇష్టమే అండి నాకు కరెంట్ ఆఫ్ అయిందండి
అవున
మీ కాడ ఒక పవర్ పోయిందా అండి
పోలేదు బానే ఉంది మా దగ్గర
అవునా
హుమ్ మీరి తిరుపతికి వెళ్ళారండి అప్పుడెనా
అ
తిర్పతికి వెళ్ళారా
ఆ వెళ్ళమండి మీర్ వెళ్ళార
ఆ మేము కూడా వెళ్ళాము ఎట్లా ఎంజాయ్ చేసారండి మీరు ఆడ తిరు
ఓ తిరుపతిల మస్ ఇన్సిడెంట్ జరిగినయ అండి అసలు మా మర్చిపోలేని మెమోరేబుల్ మూమెంట్స్ కుడా ఉన్నాయండి
ఊహు అవునా చెప్పండి కొన్ని
తిరుపతి మీ తిరుపదిలో వెళ్ళడం వస్తరా అండి
వస్తానండి మీరు వెళ్ళారు కదా కొన్ని మెమరీస్ చెప్పండి మాకు
అక్కడ అంటే ఫ్యామిలీతో వెళ్తే ఎంజాయ్ ఉంటది అదొకటి జోక్స్ మె ట్లె మేట్లె ఎక్కలేదండి మేము బస్సు కెళ్ళాం కానీ బస్సు ఎగురిదిప్పుడు బాగున్నాయండి
యప్పుడు ఎక్కలేదాండి
ఆయ్ ఎక్కాము ఒకసారి ఎక్కాము కానీ మీరు పోయినప్పుడు ఎక్కాం మీ ఇప్పుడు అందరు ఫ్యామిలీ అంతా పోయినా అప్పుడు ఎక్కలేదు చిన్నపిిల్లవాళ్ళందరు అని
అవున చిన్న పిల్లలండి మీకు
ఆహ అవునండి
ఆహా ఇంక అండి చెప్పాలండి అని ఇట్ల ఇట్ల అనొద్దండి మా మాట్లాడుతూనే ఉండాలి
ఆ హ్న ఇంకేంటండి మీ బాబు వాళ్ళు పడుకున్నారా
ఆ పడుకున్నారండి
ఇంకెంత్సేపండి
అయితే మీరు ఏమైన ఫెస్టివల్స్ చేశార ఈ మధ్య ఏ
ఆ చేసామండి రేపు ఫెస్టివల్ ఉంది మాకు ఒక చిన్న ఫెస్టివల్
ఏంటిదండి అది తారా
దాన్ని ఇప్పులా మా అంటారండి తెలుగులా
ఆ ఉపలమ్మ పెట్టుకుంట మాకుగురు తెలుసండి ఉప్పలమ్మలు ఎల్లమ్మలు అన్నిీ తెలుసు
మీకులెవ్వ అండి
నాకు కూడా ఉంటే మేము పెద్దగట్టు జాతర అని ఇకా మొదరు పడ చేస్తాం అండి ఫుల్ ఎంజాయ్ చేస్తాం అండి అసలు
అవునా అండి దాని గురించి కొన్ని ఫ్యూ కొన్ని నాకు తెలవదు కొన్ని చెప్పరాదు ఎట్లా చేస్తారో
మొక్కుకు మొక్కుకుంటామండి
హ
మేము ఈసారి పడుగ చేసుకుంటాం అండి ఒక పెద్ద యాట పోతుని కొంటామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొని గంపలు పూవ్వులు అయ న్నీ తెచ్చి గంపలకు పూలు అన్ని పూదిచ్చి దేవున్ కి దేవునికి బోనం చేసుకుంటామఅండి
అసలు ఎందుకు చేస్తారండి అది
అధీ ఉమ్
నన్ నంకృర్తి చేస్తారా అవునా
కోరిక నెరవేరేదానికి చేస్తామండి అది మాకు ఒక సంబరాాలండి గజ్జల్ లాగులు వేసుకొని ఫుల్ ఎగురుతాం అండి మేము
అవునా అండి మీరు కూడా ఇస్తారాండి డ్యాన్స్ వాళ్ళ ఉమ్ అవునా అండి ఈసారి మీరు చేసేటప్పుడు నన్ను పిలువ అండి మీరు చెప్తా అంటే నాకు ఆనందం ఆగట్లేండి అలాంటి సీన్ చూడాల ఫస్ట్ టైమ్ నోట్ నుంచి వింటున్నాను అట్లాంటి ఫెస్టివల్ ఉంటుందా అని నాకు మా ఊర్లో జరపరండి
ఆ ఉమ్ మా దగ్గరికి రండి ఖచ్చితంగా మీకు ఫోన్ చేస్తాను రండి
ఆ మీరు ఇన్వైట్ చేస్తే వస్తాండి
తప్పకుండా చేస్తానండి అవును ఇప్పుడు ఉగాది పని ఎలా జరుపుకుంటారండి మీరు
మాకుఉగాది ఉండదండి మేము ఎటు కదా మాకు వెళ్ళి ఉగాది ఉండదు సంక్రాంతి ఒకటే ఉంటుంది మాకు
ఉగాదు ఉండకపోవడమెందన్డి మీరు ఏమన్నా ఈ భూమి మీద లేరా అండి
ఆహా భూమి మీద ఉన్నాగాని మా బేసిగానే మా ఊలో జరుపుకోరండి ఉగాది ఎందుకో మరి
ఊరు ఊరే జరుపుకోరా మీరు ఒక్కలే జరుపుకోరా అండి ఎందుకండి
ఏమోండీ మా ఊరికి ఒక ఉంది విలేజ్ అన్ విలేజ్ కల్చర్ అని చెప్పాగా ఇ చేసుకోరు వాళ్ళు
అవునా సరేలేండి ఉంటాను
ఉమ్ సరే అండి